హలో హలో హలో మీరేం చేస్తున్నారండి
ఏం లేదండి చెప్పండి మీరేం చేస్తున్నారండి బాగున్నార
ఆ బాగున్నాం
తిన్నారా అండి
తిన్నాం కూడా అండి టీ తాగే టైం అయ్యింది చాయ్ పెట్టుకున్నాం
తాగుతున్నారా మరి
ఉమ్ చెట్లకు వాటర్ పట్ టాలని చూస్తాన్నాం అండి చెట్టు మామిడి చెట్టు చుట్టూ తొవటం పెడతానం
మీ ఇంట్లో మామిడి చెట్లు ఉన్నాయండి
ఆ మాకు రెండు మామిడి చెట్లు ఉన్నాయి ఒక అరటి చెట్టు ఉంటది ఒక దొండా చెట్టు కనకంబరాలు ఉన్న వైట్ మాందారం ఉంటది
ఆ అమ్మో అన్ని చెట్లు ఉన్నయా అండి కాయలు కాస్తున్నాయనా
స్కూల్ కిట్ కూడా ఉన్నదండి హలో
వినిపిస్తుందాండీ
ఆ వినిపిస్తుందండి
చెప్పండి ఇంకేం చెట్లున్నాయండి మీ దగ్గర మీ దగ్గర ఏ చెట్లున్నాయండి
ఏందండి
ఇంకా మీ దగ్గర ఏ చెట్లు ఉన్నాయి
మాకు పూల చెట్లు ఐదారు రకాలు ఉన్నాయండి.
నిమ్మకాయ చెట్లు ఉన్నాయండి
ఆ తెల్ల రోజుపూ చెట్టు కూడా ఉన్నది.
ఆహా ఇంకా మీ దగ్గర ఆపిల్ చెట్లు ఉన్నాయా అండి
ఆపిల్ పెట్టలేదండి మనకాడక్కెడ కాస్తాయి మనకాడ కాయవు కదా
వాటర్ ఆపిల్ కాస్తాయండి
ఆహా ఈసారి తీసుకొచ్చి పెడతాఅండి వర్షాకాలం
తీసుకొచ్చి పెట్టండి వాటర్ ఆపిల్ మంచిగ కాస్తాయండి
అవును
అవి ఎక్కడ పడితే అక్కడ మొలవవండీ నీరు నీరు ప్రదేశంలో మొలిస్తే నీళ్లు మంచిగుండాలి అట్నే భూమి కూడా సాగు భూమి అయి ఉంటే అంతే అండి
మడకాడా మొలవ్వా అండి ఇగ దాసిం చెక్క
మొలుస్తాయండి దాసిన చెక్క మొలుస్తాయి జాపత్రి మొలుస్తది ఇలాచ్చి కూడా మొలుస్తుదండి ఎందుకు పెడతారా అండి
కాలం
ఆ
మీకు తోటకూర వండడం వచ్చా అండి రాదండి కాస్త చెప్తా ఎలా వండాలో
ఆ చెప్తానండి
చెప్పండి
ఒక ఎల్లిగడ్డ తీసుకోవాలండి
స
హలో
ఆ తీసుకొని ఏం చేయాలండి
ఎలిపాల్ మరి పొట్టు తీసుకోవాలండి ఫస్ట్
ఆ
ఒక పది ఎండి మిర్చి అండి
ఆ తీసుకుని
అవి కూడా మంచిది చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి
కట్ చేసుకొని పెట్కోవాల తోటకూర ఎట్లా అడి ఎన్ని కట్టలు తీసుకోవాలండి తోటకూర
తోటకూర ఒక ఆర ఏడు కట్టలు అయితే ఫుల్లు
ఇ ఉల్లిగడ్డలు ఎన్ని తీసుకోవాలండి
రెండు ఉల్పాయ కాలన్న ఆ ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకోవాలండి ఒక హలో
చెప్పం చెప్పం అ రాసుకుంటున్నా రేపు ఆ వినబడుతుంది రేపు వండుదామని రాసుకుంటున్నా అండి చెప్పండి చెప్పండి
ఆహా
చెప్పండి
నాలు రెబ్బల్ కరేపాక రా
ఆ రాస్ కనండి
ఎలిపాయలు మంచిగా ఇట్లా దంచుకోవాలండి మెత్తగా వక్కలు ముక్కలు దంచుకోవాలి నూనె వేడయ్యాక ముందు హెల్ప్ అయ్యాలండి
ఆ ఏం చేయాలండి
ఆయిల్ వేడేదాకా వెళ్ళిపోయి వేయాలండి తాలింపులో
తర్వాత అండి
తాళనింపగించాలండి ఆవాలు జిలకర చెని పాపం మీన ప పాపం పోగల్ ప
సార్ ఇంట్లో వేసుకోవాలండి
ఆ
ఎంత సేపం వరకు అది నానయ అంటే గు ఉడుకనివ్వాలండి
అవి కొంచెం ఎర్రగా వచ్చేటలు ఈ పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు కట్ చేసుకునేవి ఉండేయి కాగానీ ఇవి కూడా
ఊహు
ఇవన్నీ మంచిగా బ్రౌన్ కలర్ రావాలండి ఎర్రగా
బ్రౌన్ కలర్ రావాలా
ఉ అప్పుడు ఈ తోటకూర కడుక్కొని దాంట్లో వే చేఎలి
ఇక మనము కళ్ళు ఉన్నాయా అండి మీరు బాగా చేస్తున్నారు కదా
ఇం ఫస్ట్ నుంచి మామూలుగా వంట చేస్తూనే ఉంటాం ఇంట్లో చేసుకుంటాం కదా మాకు అట్టనే అలవాటు ఊ
ఇంకా అంటే ఇప్పుడు తోటలో ఎన్ని నిమిషాలు ఉడకనివ్వాలండి
అది మెత్తకు కావాలండి ఇట్లా మంచిగా ఇట్లా మెత్తగా ఉడకాలి దగ్గరకైకి ఇంత ఒక చిన్న కప్పు అయితది ఆది
పచ్చిమిరపకాయలు ఎందులో వేసుకోవాలా
ఆ దాంట్లోనే ఆ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్ని తాలింపులో వేసుకోవాలి కరేపాకు
ఇంకా మీరు టీ తాగారా అండి
ఆ ఇప్పుడే తాగుతున్నాం అండి
మీరు కాఫీ తాగుతారా అండి
ఆ కాఫీ తాగుతాం టీ తాగుతాం తొమ్మిది తాగారండి
లేదండి ఇంకా మా మమ్మీ ఇవ్వలేదు తాగట్లేదు
ఎందుకు మీరు పెట్టుకోరా అండి మీకు అంత ఆది కూడా చాత కదా
అ
అంత సోమురిపోతు ఆయితే ఎట్లా అండి మీరు అన్ని మమ్మీ మీద డిఫరెంట్ అయి ఉంటే ఎట్లా
మమ్మీ దగ్గరకి వచ్చేదే మమ్మీ చేసిస్త అంటే తినడానికి తాగాడానికి కదా అండి
మమ్మీ కూడా ఒక మనిషే కదా అండి మమ్మీ అన్ని చేస్తా అంటే మీరు కూర్చొని తింటే ఎట్లా అండి మమ్మీ కూడా పాప అన్ని చేసుకోవాలంటే ఒక పని జేసు
చేస్తా అండి మా మమ్మీ ఎంత హెల్ప్ చేసినా నచ్చదండి అమె
అట్లా అనుకోదండి మమ్మీకి కొంచెం పని చేసినా హ్యాపీగా ఫీల్ ఐతాది
అవునా మా మమ్మీకి నేను ఇల్లూడుస్తా ఆ ఏంటిది బట్ట ట్టలని మడతబెట్టి పెడతా ఇవన్నీ చేస్తా అండి గిన్నెలు తోముతుంటే తీసేస్తా ఏమో మీకు అట్లా అనిపిస్తాంది అంతే
ఉమ్ మమ్మీ అన్నీ చేసి పెడితే ఓ పది గంటలకు అట్ల లేసి తింటోళ్ళు లెక్క ఉన్నావ్ నువ్
నేనా ఏం చెయ్యాలండి అట్లా అయిపోయింది మా అమ్మ అట్లా తయారు చేసిందండి నన్ను
మమ్మీ ఇంకా చేసి పెడుతదా అండి మీరు సం ఇప్పడుగా చేసుకొని తినాల గాని
ఏదో అండి అంటే నాకు ఈ మధ్య చిన్న బాబు ఉండే అండి సో అందు కనే ఇగ మా అమ్మ చేస్తాంటే నేను తింటున్నా
హూ హూ మమ్మీకి కూడా మీరు పని చేస్తా ఉంటే మీకు మన్ దిగా హ్యాపీగా ఉంటాంటది మమ్మీ నువ్వు ఊక సతాయిస్తాంటే మమ్మీ కూడా కసిరిచ్ కుంటాంటది కదండి
ఇప్పటి నుంచి నేను కూడా మా మమ్మీకి హెల్ప్ చేస్తా లేండి మీరు చెప్
సరే సరే అండి మంచి పని చేస్తున్నారు మీదొకటి మాత్రం
ఉమ్ సరే అండి మా మమ్మీకి చెప్తా లేేండి మీరు చెప్ తారు అని
హుమ్
కెళ్ళింది మా మమ్మీ టికి వచ్చినంక ఇట్లా క ఆంటీ చెప్ చప్పింది నాకు ఇట్లా ఎట్లా అనే పేసి
ఊ
ప్తాలేండండి మీరు పండుమిర్చి పచ్చడి పెట్టిర్రా అండి అవునా మీ ఆయన తీసుకొచ్చారా ఎన్ని కిలోలు ఎన్ని కి కిలోల పచ్చడి పెడతారండి సంవత్సరానికి
ఏవి మేము అసలు ఎప్పుడు పెట్టలే ఇప్పుడు చాలా రోజులు పెట్టక ఈ సారి ఐదు కేజీలు తీసు కొచ్చిండు అదైనా కూడా తే అంటే ఓ గులిగి గులిగి దె
అయ్యో ఎందు అండి ఇంగ
మా ఆయన కొంచెం బతకలే అండి అ ఏదైనా ఇమ్మంటే ఆ కసిరించుకుంటా ఉంటాడు అదే వేరేట వాళ్ళ పనులు అయితే సంకల్ కొట్టు కుంట్ట చేస్తాడండి అదే ఇవరానా ఇడియన తెమ్మన్నారునుకో అట్లా అప్పుడు ఏ బాధపడకుండా తె ఇస్తారు మేం చెప్పాఅనుకో కాసురిచుకుంటాడు
భాగం యన అట్ల ఎందుకు ఆలోచ
ఆ అసలు ఆన ఏం తెస్తాడండి ఏదో డ్యూటీ పోయి ఇ ఇంటి కొత్తడుగా అంత కూర్చుంటాడు అంతే ఏం చెడు
అంతేనా అన్ని మీరే తెచ్చుకుంటారా మరి మీ మీరు చెప్పాల్సి ఉండేయి కదా అవి తీసుకురండి ఇవి తీసుకురండి అనేసేసి
అట్లా తీసుకురాలండి నాకేం చెలవదు నాకు అ అలాంటి ఏం చెప్పొద్దు అంటడండి
ఇంకోసారి
ఏమనంటే ఇంకోసారి తీసుకురాను అంటాదు అండి గంతే
అట్లా అంటారా
ఆ
సరే అండి తాలెండి